అ ఎంటి ఇప్పుడేమైందండీ
హుమ్ తిన్నానండి
ఏం కర్రీ అండి ఇవాళ
కర్రీ యా అండి ఇవాళ పొద్దున్న అంటే మధ్యాహ్నం తిన్నాను మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ఆ టైం లో తిన్నాను అయితే ఇది పెట్టరండి పప్పు పెట్టరండీ పప్పు
బావుందా అండి
పర్లేదండి కాకపోతె ఏ ఇప్పుడు అంటే మా పాత హాస్టల్ లో అంటే ఈ హాస్ట లో ఇంతకు ముందు ఇంకొకళ్ళు ఉండేవాళ్ళండి వంట వాళ్ళు వాళ్ళు బాగా చేసేవాళ్ళన్డి వీళ్ళకంటే ఇంకా వీళ్ళు ఆ అంటే ఇప్పుడు నీళ్ళ నీళ్ళగా పప్పు ఉన్నా సరే బాగుండేదండి వాళ్ళు వీల్ళు రుచి లేదు ఏం లేదండి
ఆహా అంటే రుచి లేదంటే లైక్ ఉప్పు తక్కువ అయిందా ఏమైంది అని
ఎక్కువ అయాన్నీ ఉన్నా సరే అండి అంటే కూరల్లో ఏదన్నా ఒక వస్తువు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే మ్ అప్ మసాలానే ఎక్కువ్ అనిపిస్తుందండి అల్లం మొన్న చికెన్ తిన్నాను చికెన్లో అల్ల అల్లమ్ రుచి తెల్స్తుంది చికెన్ బో ముక్కలకి కూడా అల్లమ్ బాగా పట్టేన్చారు అంత ఎక్కువ పట్టిస్తే గొంతుల మంటోచ్చి ఆ రోజు కొంచెం కడుపులో గడబిడయి అనారోగ్యం పాలయ్యా నేను
ఓకే మరి కంప్లైంట్ చేసారా అండి ఓనర్ అండి
చేశానండి చేశానండి చేయకుండా ఎందుకుంటామండి ఏమంటారంండి ఇంకోసారి అట్లా చేయనాం అందే చెప్తాను ఇట్ల ఇబ్బంది అవుతుందంటే మరి అందరికి ఇబ్బందే గదా నేను చేపిస్తాన్లే అని అన్నారండి
ఓకే అండీ
ఆ ఇంకేంటండి
మరి ఇప్పుడేం చేసారండి
ఆ ఆ
ఇప్పుడేంటి ఫుడ్
ఇప్పుడుేమో అండి ఇంకా తినలేదు తినాలి ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైం చూడలేదండి అంటే మా దగ్గర గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ రెండూ కలిపి ఉంటాయండి అంటే పక్క పక్కన బిల్డింగ్లే రెండింటినీ ఒక్కళే మెన్టైన్ చేస్తారు
ఒకే
ఆ ఓనర్స్ అంటే ఓనర్ ఆంటీ ఆ ఆవిడ చూస్తూ ఉంటారు అనమాట సో రెండు పక్క పక్కన ఆడవాళ్ళ సైడ్ మెస్ వాళ్ళు ఉండి వాళ్ళు వంట వండుతా ఉంటారు సో వ వాళ్ళు వంట చేసి యువతల సైడ్ తీస్కొస్తారు మేము ఉన్న వైపు ఉమ్
ఓకే
సో ఇంకా ఏం పెట్టారు అనేది చూడలేదండి ఎనిమిదింటికి పెడతారు మాసైడు సో అప్పుడు ఇంకా వెళ్లి చూడాలండి ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిదవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైం కి తింటే పోతాది కదా అని ఆలోచిస్తున్నానండి మీ దగ్గర వంట బానే చేస్తారా అండి
హ్మ్ ఆ బా చేస్తారండి అంటే పప్పు పప్పులైతే ఎక్సలెంట్ జేస్తారు కానీ ఈ పప్పు చారు మళ్ళీ బాచేయరు పచ్చిపులుసు అప్పుడప్పుడు బాగోదు రసం బావుంటది మళ్ళీ
ఓకే
హ్మ్ అది పులిహోర కూడా బాగుంటదండి మా పాత హాస్టల్ కంటే ఇక్కడ
హ్మ్ రసంలో ఇంగువ ఉంటదండి రసంలో ఇంగువ వేసి చేస్తారు మా అమ్మగారు అసలు అదైతే చెక్కిపోతదండి
ఓహ్ మీ మమ్మీ వంటలు బా చేస్తారా అండి
ఆ మా అమ్మ బాగా చేస్తారండి వంట
ఉహు ఓకే
హ్మ్ ఎంత బాగా చేస్త్ స్తారంటే అసలు ఆ వంట కోసం అన్నా మా అమ్మ దగ్గరే ఉండాలనిపిస్తది బయటకెళ్ళి బతకల్రా ఎందుకు ఆ వంట చేస్కుని వంట తింటూ మామ్మ దగ్గరే ఉంటే సరిపోతది కదా అని మీ మమ్మీ వంట చేత్తర అండి
హ్మ్ బా చేస్తారండి
ఓకే వాన పడతందా అండి మీ దగ్గర
హ్మ్ లేదండి చినుకులు పడతునే ఉంటునయ్ అంతేగాని ఆహా ఒకే
మొదలయ్యాయండి
హ్మ్ హ్మ్ పడితే గట్టిగా పడాలి లేదంటే లేదు ఇది ఏంటో చినుకులు సగం సగం పడి ఆగిపోతుంది వింతగా
అటు సైడా
హ్మ్
ఇంకేంటండి
మీరు వర్షంలో తడవడం ఇష్టమా అండి మీకు
నాకు చాలా ఇష్టం అండి వానలో తడవడం అంటే వానలో బండి మీద అలా వెళ్తూ చినుకులు మీద పడుతూ చల్లగాలి
నిద్ర
నుండి పుట్టే వేడి అలాగా ఒక వెయ్యి కిలోమీటర్లన్నా బండేస్కోని వెళ్ళాలండి కోరికండి అంటే వెయ్యి కిలోమీటర్లు వెళ్ళాను గానీ వానలో ఎలలేదు ఎండాకాలం ఉన్నప్పుడు వెళ్ళాను
హ్మ్
అలా వెళ్తూ ఉంటే అవును మీకు బండి ఉందా అండి
ఆ లేదండి కొందామని అనుకున్నాను బడ్జెట్ లేక ఆగిపోయానండి నేను
అయ్యా అదేంటండి ఇంట్లో వాళ్ళని అడగాల్సింది లేదు మీరే ఏదనా సమకూర్చుకోవాల్సింది
హ్మ్
ఆమకు కుంటే సమకూర్తాయండి మీకు మీరు చేయగల్రు
ట్రై చేయాలండి
ఆ ఇంకేంటంది
ఉమ్మ్ చెప్పాలండి
ఇందాకడే మా పెద్దక్కతో మాట్లాడాను
ఉమ్మ్ ఓకే ఏమన్నారండి
ఆవిడా ఏమనట్లేదండి ఆవిడా ఏమంటన్నారంటే ఎప్పుడోస్తావ్ నాన్న నువ్వెప్పుడోస్తావ్ మీ కాబోయే భార్యను ఎప్పుడు తీసుకొస్తావు ఇంటికని మాట్లాడుతుంది
హో
ఆ
ఉమ్ ఏం చెప్పారండి మరి
వస్తాను అక్క టైమ్ ఉందిలెక్క వస్త స్తాను అని మాట్లాడుతున్నాను ఎప్పుడదే చెప్తున్నావు రావట్ లేదు ఈ వారం కానీ వచ్చే వారం కానీ వీలు చూసుకొని రా రా అని చెప్పింది మా అక్క పనిమాల
ఓకే
ఉమ్మ్
ఉమ్మ్ మరి వెళ్ళండి
వెళ్తానండి మా మా గైల్ ఫ్రెండ్నీ కూడా తీసుకెళ్ళాలండి నా ప్రేయసి నా నేనంటే దానికి చాలా ఇష్టం
ఉహు
ఉమ్
మీకు
నాకు ఇంకా ఇష్టం అండి
ఉహు మంచిదండి ఇద్దరు చాలా సుఖస్ంగా ఉండండి
సుఖం కాదు కానీ అండి సంతోషంగా ఉంటామండి
ఉమ్మ్
సుఖపడిపోవల్సిన అవసరం లేదండి సంతోషంగా ఉంటె చాలు మనుషులకి
ఉమ్మ్
ఉమ్మ్
అదే అండి సుఖ సంతోషాలతో ఉండండి అని చెప్ చెప్పాబోతున్నానండి సుఖ సంతోషాలతో
బేసిగ్గా మనిషికి కావాల్సింది సుఖం కాదండి సంతోషం సంతృప్తి సంతోషం సంతృప్తి సంతోషం సంతృప్తి అంటే చాలు అండి
ఉమ్మ్ ఉమ్
మనిషి ఎన్ ఇన్ని ఎన్ని మహాసముద్రాలనా ఇదగాలడు ఆ రెండు ఉంటే
ఉమ్మ్
ఇంకేంటండి మరి
చెప్పాలండి మీరే ఉమ్మ్ ఏం చేస్తారండి రోజు లేచిన తర్వాత
ఏం చెయనండి రోజు పొద్దున్నే లెగుస్తాను టిఫిన్ తింటాను స్నానం చేస్తాను అలాగా కాసేపు స్నేహితులతో బాతాకానీ చేస్తాను సంభాషణ జరుగుద్ది ఆ తర్వాత కొంచెం సేపు ఏదో కాలక్షేపం గడిపేస్తానండి ఫోన్ చూస్తూ
ఓకే రీసెంట్ గా ఏం మూవీస్ చూసారండి
రీసెంట్ గా అంటే ఫోన్ లో చూడడం అయితే దివానా అనే మూవీ చూసానండి తెలుగు ము తెలుగు సినిమానే
మ్మ్ ఆ అవునండి నేను చూసానండి దీవాన మూవీ అంటే యాక్చుల్ గా అది ఆ ఆ వన్ సైడ్ లవ్ స్టోరీ వన్ సైడ్ లవ్ స్టోరీ అని ఓ చెప్తూ ఉన్నారండి నాకది వన్ చడ్ లవ్స్టోరీ గా అని పిల్లేదు వన్ చడ్ లవ్ స్టోరీ నే నేను చూశానుయాక్చుల్ గ కానీ అది వన్ సైడ్ ల తోరినాల లేదండి అది
సూసైడ్ లవ్ స్టోరీ అండి అది అమ్మాయి కూడా అంతే పిచ్చిగ ప్రేమింస్థది వాడు రాసిన వాడు రాసిన ప్రేమ లేఖలన్నింట్ని చిన్న చిన్నగా చింపి పడేసిన
ఆ అ
ఆ టోకెన్ మీద రాస్తే ఆ టోకెన్ మీద రాసిందని చెత్తకుప్పలో పడేసినట్టు పడేస్ తన దగ్గరే ఉంచుకుంటున్ది అంత ఆ అంత పిచిదండి ఆ అమ్మాయి నాలవర్ అంతకంటే పిచిదండి
మ్మ్ మీ లవర్ మరి మీరు ఇచ్చిన చాక్లెట్ కవర్స్ లెటర్స్ లవ్ లెటర్స్ రోజెస్ ఉంచ్ అప్ ఉంటదా అండి
గుంచుకోదండి చాలా సార్లండి కాలేజీ లో చిన్న చిన్న అక్షరాలతో అంటే నేను రాసిన చ్చరాలు కొంచం ఎవరైనా పెద్దగా రాసే వాళ్ళకి ఇచ్చాననుకోండి నేను రాసిన లేఖలన్నిట్నీ వాళ్ళు రాయాలంటే కనీసం ఒక ఇప్పుడు నేను ఒక పేజీ రాస్తే వాళ్ళు నాలుగైదు పేజీలు రాస్తారండి అంత చిన్నగా రాస్తా నేన్ అక్షరాలు తనకర్థమయ్యేది నా భాష తన భాష నాకు అర్థమయ్యేది తన చేతి ర చేతి రాత ఉంటదండి నవ్వుకుంటారు మందు తాగిన వాళ్ళు ఎట్లా రాస్
నేనైతే చాలా బా రా స్తానండి నా హ్యాండ్ రైటింగ్ చాలా బావుంటది మా ఫ్రెండ్స్ కూడా చాలా బావు చాలా బావుంది అంటారు ఆ అవునండి నేర్పించమంటే కొంచం నేర్ ప్పిస్తా మీ గర్ల్ ఫ్రెండ్ కి కొంచెం
అయ్యో వదులెండి ఆ మహా ఆ మహద్భాగ్యం నాకెందుకులేండి
నేర్చుకుంటదండి మీరే అంటున్నారు కదా తాగుబోతు రైటింగ్ అని చెప్పి నాక్ హ్యాండ్ రైటింగ్ ప్రైస్ కూడా వచ్చిందండి
అయ్యో అవునా
హా అవునండి ఆ భలేవార్ దండి మీరు నాకు స్కూల్లో లెమనిన్స్ పోన్ వచ్చింది రన్నింగ్ రేస్ కూడా వచ్చిందండి నాకు కప్స్ ఉంటాయి మాకు సర్టిఫికెట్సా సర్టిఫికెట్స్ ఉంటాయి దడికి కప్స్ ఉంటాయి మాకు మళ్ళీ
రన్నింగ్ రేసే కదండి మీరు చెప్పింది
ఇండి టన్నింగ్ రేస అండి ఆ లాంగ్ జంప్ కూడా వచ్చిందండి లాంగ్ జంప్ వచ్చిందొ లేదో ఊది అంతా ఐడియా లేదు ఎయిటీ పర్సెంట్ వచ్చిందనే అనుకుంటున్నా లెమన్ స్పూన్ పక్కా ఉంది రన్నింగ్ రడేస్ పక్కా ఉందండి హ్యాండ్ రైటింగు లేదా ఎస్ఏ రైటింగ్లో కూడా ప్రైజ్ వచ్చిందండి నాకు
ఉమ్ ఓకే
మా స్కూల్లో ప్రతి సాటర్డే సాటర్డే కాంపిటీషన్స్ పెడతారండి క్విస్ కాంపిటీషన్స్ క్రాఫ్ట్ కాంపిటీషన్స్ రంగోలీ కాంపిటీషన్స్ అలా నేను పార్టిసిపేట్ చేయకపోయినా అప్పుడప్పుడు వాలంటీరింగ్ చేస్తా నాకు వాలంటీర్ చేయడం చాలా ఇష్టంమండి ఏదున్నా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా ఇష్టం మేబి అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలనేమో లైఫ్ లో అలా చాలా చాలా ఇష్టం అదంతా
ఓకే
అన్ని క్లాసెస్కి ఎళ్ళి మరి నేను వాళ్ళ నేమ్స్ నోట్ డౌన్ చేసుకోని వాళ్ళక్ నోన్ టోకెన్ నెంబర్స్ ఇచ్చి సాటర్డే ఆఫ్టర్నూన్ పండగ అంటే పండగ క స్కూల్లో మాకు
ఓకే ఇంకేంటండి సంగతులు
ఏం లేదండి సరే మరి నే తింటానండి ఇంకా
ఓకే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి